హలో చెప్పురా
చెప్పు రా.
ఏం చేస్తున్నావు.
నేనా పడుక్ కొన్నా ఊర్కే
అవునా చదుకోట్లే
మే మే చదావాలి రేపూ నీక్ చెప్ చెప్పడం మర్చిపోయా రేప్ పారెల్ వైవా ఉందంట
ఆ ఉందిరా భారతి చెప్పింది నేను మర్చిపోయా షట్ మ్యాన్ ఏం చేసేది లాస్ట్ క్లాస్ చదవచ్చు అయినా చి ఇప్పుడు కొంచెం చదివేది బెటరే కాదురా ఆర్ ఎల్ లర్ ఓ లాస్ట్ గే కదా జి జీ నే అన్కుంట రేపు సంతోషు స్వరూపు చీర్చిన ఇంకా ఆరల అంతే ఉంది
ఫస్టు జావా తర్వా తా సంతోషు స్వరూపు తరువాత జీజీనా తర్వాత అరల్లా అవును ఆ జిజి నా ఆరేలుంది
ఆ జావా లాగ లో కొంచెం చదవచ్చు పింక్ ఇంకా స్వరూప్ క్లాస్ లో చదవచ్చచ్చు ఒక సంతోష్ క్లాసులో అస్సలు చదవలేం జిజనాతో కూడా అస్సలు
అయి రేపు కూడా రాడు స్వరూపు మే బీ
మ్మ్ హ్మ్
ఈ రోజు ఉండింది కదా స్వరూప్ది అయి తే రేపు లాస్ట్ రేప వస్త తడో ఏమో తెలీదు మే బి రేపురా వస్తే రావచ్చు
లాస్ట్ అంటే ఏంటి అర్థం అవును వాడు సిలబస్ కూడా కంప్లీట్ చేయాలిగా వాడ్ చెప్
అందుకే రేపు వస్తాను అదే రేపు వచ్చి రేపు రేపొచ్చి చేస్తా అన్నాడు,
వాడు వాడొ సోది మోహం
హ్మ్ చేస్తాడే బ ఎవరి తెలుసు చేస్తాడు మేబీ
ఊహు టీ సమచారులు
అది ఫోర్ ఫైవ్ సిక్స్ ఏంటి ఆ నాక్ అర్థమే అవంది ఫోర్ ఫైవ్ సిక్స్ మూడు చదువుకోవాలి అంటే ఐ థింక్ ఫైవ్ సిక్స్ సేమే ఒక్కలయిన్ తేడా ఉంది దాంట్లో కోడ్లు అంతే అనుకుంట కదా
రొండు చదువుకుంటే చాలు అయినా వాళ్ళు తియరీ కూడా అడిగేస్తారు రా నాకు అస్సలు రాదప్పుడు ఆ మె ఒకటి ఉంది చూడు ఐబ్రో మొహం ఆమె ఎప్పుడు నాకే పడుతుంది. హా అల్వెలా ఆ ఎప్పుడు ఆ సోది మొహం నన్నే అడు గుతుంది అదేంటి ఈ టేబుల్ లో ఏంటి అని
నాకు ఈమె అమ్మా ఈమె వచ్చిన ఈమె వచ్ న బాదే ఈమే కూడా ఏమేమ్
లేద్రా ఎవరు నాకు రెండు సనిలు చ్చింది గ రెండుసరిలో ఈమేనే వచ్చింది ఆ ఎవరు హారిక లాస్ట్ టైము లేదు ఓ నాకు రెండు సరిలు ఆమె మొబ్బు మొహమే వచ్చింది ప్చ్
హారిక మ్యామ్ గుడా అంతే టఫ్ గా అడుగుతుంది
టఫ్ అడిగినా ఆమె ఏమో చెప్పొచ్చు ఆమె మొహం చూడగానే నాకు ఆన్సర్సే రావు
హహ ఆమె ఎమో కొంచెం సీరియస్ గా ఉంటుంది
కొంచెం కాదు ఎక్కువే నీతో అన్ని ల్యాబ్ షీట్స్ ఉన్నాయా రా
అంటే నావి పాతవా
ఆ
ఆ ఉన్నయ్
నాది
నీది నాతో లేదు
ఏం చేసేది ఇప్పుడు నాది
ఎతుక్కో
సరే వెత్కుంటాలే
ఇంకా
ఉమ్ చెప్పండి
శ్రీవాని కాల్ చెయలే
ఆమె ఎక్కడ పడుకొనీంటది చేస్తే నైన్ లోపు చేస్తుంది లేక
చేద్దాం
గేమ్ ఆడేకన్న ఫస్ట్ వచ్చేది ఇప్పుడు అది కూడా ఆ లేద్ ఎవ వృ లేరు తెల్సా గేమ్ ఆడేకి ఆ రాజేష్ ఉండేవాడు వాడు కూడా పోయాడు వాడా అకౌంటు జీవన్ ఆడేవాడు డైనమిక్ టీయో ఫోగోటీస్ ఉమ్
ఏమి చేసేదో రేపు మళ్ళీ ఇం ంకా రేపు అది ఉం
ఆ అది చదవాలి రే ఫోర్త్ ఎక్స్పెరిమెంట్ ఫోర్ నేను మేము తీసుకునేసాము రా ఎప్పుడో
ఏ అది ఇలా రోల్ నెంబర్ వచ్చిందిగా ఎవరిదో అందుకే ఇప్పుడు కొత్తది తీసు కొంది
మీరు మీరు తీసుకున్నారా ఫైవ్ సిక్స్ ఓ ఇది ఒక్కటేనా ఇంకందమ్ మాములి బానే ఉన్నాయిలే
ఆ
ఉమ్
మరి మళ్ళీ నెక్స్ట్ వీక్ మేము సెమినార్ కూడా ఇయ్యాలీ.
ఏ మాకేం ఇంకా చెప్పలేదు చెప్పితే దోల్ తీరిపోతుంది
మాక్ ఒకప్పుడే గ్రూప్ టీమ్ కూడా ఫామ్ చేసినాడు టాపిక్స్ ఫోన్ చేసినాడు వాడు లేదమ్మా మా ఇష్టం నేను అల్ఫియా ఇంకోడు వాడు అల్ఫియా వాళ్ళ ఫ్రెండ్ ఎవడో అబ్బాయి వాన్ని ఎందుకు
నాతో రెండు ప్రింటర్స్ ఉన్నట్టు ఉన్నాయిరా
ఏంటి అంటే
అంటే ఫోర్త్ ఎక్స్పెరిమెంట్ ఫిఫ్త్ ఎక్స్పెరిమెంట్ అంతా డబల్ డబల్ ఉన్నట్టుఉంది
జీవన నేమో
ఎవరనా తెచ్చి తెచ్చుకోలేదంటే అప్పుడు మాట్లాడే వాళ్ళమా
ఉ అనుకుంటా
సరిపోయిందిలే
అప్పుడే వాడితో ఆ అ లే ఇలే అది ఏ నలపిలే ఆకువారా హ
ఫస్ట్ టూర్ ల్యాక్షస్ ఎప్పుడ పోయినా పోయినాయ రా
ఉంటయి రా బాబు నీకెందుకు క్కనాలకే రాదు
ఫోర్ టూ ఫిఫ్టీ సిక్స్టీ ఉన్నాయంటే ఫిఫ్త్ సిక్ టు డబల్ ఉంది ఫోర్ త్రిబల్ ఉంది
ఫోర్ త్రిబల్ అంటే ఇ ఇదే లే ఇంకా నేను వెతకాయి నాది ఎక్కడుందో పెట్టుకో జాగ్రత్తగా మళ్ళీ నాది లేకపోతే నీ తెప్పించుకుంటా
స్ హ్ మ
వెతకాలి ఇద్దర్ది వార్ది నాది టాచెత్
నా అకుమంద ఉమ వాడంటే అస్సలు పడట్లేదు నాకు వాడు మొహం మొహం చూడగానే ఏమని
ఆ అంటే ఇదేమో ఆ క్లాస్ ముందర వెయిట్ చేశారు నువ్వు వెళ్ళిపోయావు చూసి కూడా వెళ్ళిపోయావంట ఏద చూడనే చూడలేదు వడికల్లా కౌ కలా కౌశక్ నిన్న వడ అటు వైపు చూడనే చూడలేదు కాని చూసాను అంటున్నాడు అంటే నేను సైడ్ ఇంకా ఇలా కనిపించింది అని చెప్పాగా నేనేం చూడలేదు అవునా సరే సారీ అన్నా
హ
ఉ సరే
సరిపోయింది లే నేను షాక్ అయిపోయా తెలిసా వాడే డ్రాప్ అడిగితే వామ్మో ఇంత ధైర్యము ఇచ్చినా కౌశిక్ కి లేదా వాళ్ళు ఎవరైనా పోర్స్ చేసి పై పంపి చేశారా పాప పాపం రా మన క్లాస్ ఒళ్ళు రా అని
ఈ ఏమోరా బాబు
అనుకుంటా వీడు వీడే రాదు ఎప్పుడు రా అసలు రాదు వాడు ఇంకా లోకేష్ చెప్పింటాడు పాపం రా అమ్మాయిలు అయిందా పోరా
ఏం పాపం లేదు ఏం వాడలేకపోయింటే మేము ఎలా వెళ్ళే టోల్లం ఎలా వెళ్ళే వాళ్ళం
అది కరెక్ట్ ఏ కానీ వాడు తెలిసి అయిన నేను
కాదురా వాళ్ళు పిలిచి చెప్పారంట వీడికి అప్పుడు వీడు ఇది వాళ్ళే రా వెళ్ళింది వాళ్ళ ఇద్దరు వెళ్లారు అని ఆన్ అంటే మేము ఇద్ద మన ఇద్దరం వెళ్ళామని చెప్పారంట
ఎందుకు వచ్చారు వాళ్ళు
ఎవరికో వాడు ఎవరికో బాగాలేదంటే వచ్చారంటా నాకు తెలిసి వాళ్ళిద్దరు ఆడ లోపల కు ఇంకా వాళ్ళిద్దరులో ఎవరికోరీకి స్కిన్ ప్రాబ్లమ్ వచ్చింటుంది అందుకే వెళ్ళి ఉంటారు
ఆ మేబి నాకు తెలిసి ధనుష్కి అనుకుంటా
స్కిన్ ప్రాబ్లం అంటే ఎలాంటి చెప్పనా ఇది అదికాద్ రా అది ఫంగై ఫంగై ఇన్ఫెక్షన్ వస్తాది జూడు అందరికీ ఈ హాస్టల్స్ లో ఉన్నప్పుడు కొంతమందికి ఎక్కువ
వాడు హాస్టలా
ఎవరు
ధనుష్ ఉ లోకేష్ ఊ
ఆహా లోకేష్ హాస్టలు ధనుషు ఇది ఫ్లాట్ యెల్హంక లో
ఉహుహు అక్కడి నుంచి వస్తాడ డైలీ
ఉమ్...
ఉమ్ సరిపోయింది లే
ఉమ్ ఉమ్
బాలేకపోతే ఇక్కడికి కిందకొస్తారు స్కిన్ డాక్టర్ దగ్గరకి
ధనుష్ కాదులేరా వాడు లోకేష్ కి అయి ఉంటుంది
లేదురా ధనుష్కనుకుంటా లోకేష్ అదంతా చూస్కోడు. ఒకవేళ లోకేష్కైనా వాడి ఇక్కడ ఉండే వల్లే పిలుస్తాడు ఎలంక నుంచి వాడ్నేందుకు పిలుస్
అరే వాడు పోయిండడు లేరా బాబు ధనుషూ ధనుష్ పోయిండడు లేరా అసల్ లేవ్ బెడ్ రూమ్కి నీకేం తెలుసేం పెద్ద తెలిసిన దానిలాగా చెప్ తున్నావ్ అన్ని నేను వాడ్ని అడిగితే నే నేను వాడు కౌశిక్గా అడుగుతున్న ఏ హ్మ్ పెద్దది లేదే సిక్స్త్ సెన్స్
కాదు బయటికి వచ్చి నేను లోపల చూడరా లోపల చూడరా అంటున్నా బయట ఉండేదే చూడ్లేదు నేను నియబ్బ చూస్ వేరే ఎంత గలీజ్గా ఇట్స్కుంటుద తెల్సా ఫింగర్స్ లంతా లోపల పెట్టి
కాదు. నేను బయటికి వచ్చి నేన్ చూడ్లేదురా వ అంటే ఎవరో నిల్ రాండమ్ పర్సన్ స్ట్రేంజర్ ఇద్దర్ అనుకున్నాం అద చూస్తేవి అంటే నేను వెంటనే చూడ్లేదురా ఏం ఇ కాదురా తర్వాత నెన్ నువ్ లోపల్చుడ్ లోపల్చుడ్ అన్నవా లోపల్ చూస్న వెంటనే నాక్ ఆ అంకులు ఎవరో ఎల్లో కలర్ టీషర్ట్ ఎస్ కొన్ బండగా కాదు వినురా నువ్ లోపల్ చూడమని వెంటనే చూసానా లోపల బండగా ఒక అంకుల్ కూర్చున్నాడు. ఆ బండం అంకుల్ని చూడమంటున్నావేమో లావు ఉన్నాడు చూడు అంటున్నావు అనుకున్నా తర్వాత కొంచెం లుక్ ఇలా అంటే మొత్తం రూమ్ని స్కాన్ చేసానా అప్పుడు చూస్తే వీడు ఈ అని నవ్వుతున్నాడు అంటే నాకల్లే చూడ్లేదు సైడ్కి చూస్కొని ఈ అని నవ్వు తున్నాడు. తర్వాత ఓ వీళ్ళ అని నేన్ నవ్వుకోనున్న ఇలా బయటలో తెలిదు. ఆ
హలో కట్ వేరే కాల్ చేయి ఇట్లే ఇప్పుడే చెయి